ఇచ్చినవ్
హలో
హలో
చెప్పురా
చెప్పాల రా ఇంకా ఏంటి ఏమింటిది చాలు తిన్నావా ఏం తిన్నావ్
కట్ల పోయి కట్టు పోయిమీద చేసిన బిర్యానీ ఎం బాలే
కట్టెల పొయ్యి మీద చేసినారా బిర్యానీ
ఆ బాలే నాకు నచ్చలే ఉడుకలే అన్నం కద ఏం బాలే మీకు
ఏమో తెలిదు ఆపిల్లనే తినింది నేను చపాతి టమోటో కర్రీ తిన్నా
అయ్యో హోహ
ఇన్ని రోజుల నుంచో అడుగుతుంటే ఈ రోజు తీసుకొని వచ్చిండు ఫ్ర మనీ
ఉ హహా ఇకేంటోని
చెప్పాలి రా ఏ ముంది విశేషాలు ఇంక
రేపు మళ్ళీ కాలేజ్ రాను
ఆ నాకేతే అమ్మా అసలు ఇంట్రెస్ట్ ఏ లేదు
ఎగ్జామ్స్ సెంటర్ బెటర్ మరి ఏదో చదువుకని పోయ్ రావచ్చు ఎగ్జామ్స్ ఉంటేనే బెటర్ ఏదో ఒకటి కూర్చని చదువుకొని రాసాయితే
అసలు ఇంట్రెస్ట్ లేదు నాకైతే కాలేజ్ కి రావడం ఎప్పుడెప్పుడు రూమ్ లోనే ఉందమ
స్ట్రెసు అని ఫుల్
హు
రేపు నేను మధ్యానం నుంచి రావచ్చు
ఏమి
ఫుల్ కడుపు నొప్పి రా పిరియడ్స్ అవి అట్లే నాకు ఎందుకో పండక్కి కదా అదే ఇంటికి పోతున్నందుకు న్యాయమైన జరుగు హలో
ఊ ఊ చెప్పురా
ఇంటికి పోతుగన కదా అట్లీస్ట్ అట్లైనా ఉపయోగం వస్తది పండగైనా చేసుకొని వస్తా ఇంటికి పోయినపుడు వచ్చివుంటే ఇంకా అంతే ఊ
హె నీకే తొందర ఉ
నీకైపోలే
నాగే నాకు వస్తుంద రాలేదా అర్ధం అయితలే ఇగ
ఇంకా అర్ధమైతలే ఎన్ న్యూన్స్ రాలె ఇంకా
ఏంది ఒక లేటుగా వస్తుందని
ఆహ ఎన్ని మంత్స్ కోర్స్
ఫోర్టీన్త్ ఉ అంటే ఇప్పుడు ఫోర్టీన్త్ అంటే టైము ఫోర్టీన్త్ నాకు ఫిఫ్టీన్త్ కదా అనుకుంటా ఆ టైమ్ లో నేన్ గుంట సే ఈ రోజు అనుకో అంటే ఒక మూడు నాలుగు ఇం ఇంకా కొంచెం లేట్ వస్తుంది ఒక వారం రోజులు రెండు అట్ల అని అనింది
ఆ అయితే రావచ్చులే ఏ పండక్ ఇకేం రాదు లేమ్మా ఊ ఏమో చెప్పులేం రావచ్చు
చెప్పలేము అది ఊ టాబ్లెట్స్ వేసుకుంటుంటే చూడ్ రావద్ చూ అనింది
ఊ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవుగా దానికి
ఆహా ఏం ఉ లేవు రా అసలు నాకుకయిత తెలుసా నిజంగా నాకి ఏదో ఒకటి ఉన్నదా ఇక్కడ గొంతు దగ్గర గడ్డలు మాదిరి ఉన్నాయి అవి కూడా అంతే అసలు నాకైతే నొ నొప్పి లేదు ఏం లేదు నాకు తెలియనే తెలియదు అవి ఉండేది కూడా
ఓ అవి నొప్పి వసాయ్ అండ్ నాక్ తెల్స్ నొప్పి వస్ తెల్వ
మా పిన్ని చూసి చెప్పింది ఆహా అవి కాదు అవి వేరే మనం అది స్టిక్కర్ వేసుకుంటాం కదా
ఆహా
ఆ అది వేరే అవి కాదు
అవిగాదు లే అవి వేరే ఓ
టీబీ గడ్డ క్యాన్సర్ అయితే ప్రాబ్లమ్ అయ్యుండు టీబీ గడ్ ఏం కాదని సిక్స్ మంత్స్ అప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నమండీ
తగ్గింద లేదా మరి
ఆ అయిపోయింది రా అది పోయినయన్ సిక్స్ మంత్స్ వాడేస అప్పుడే స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో అది మా పిన్ని చూసి చెప్పింది డాక్టర్ కి మా పిన్ని చూసి చెప్ చెప్పింటే అప్పుడు పోయి చూపించుకుంటే అప్పుడు చెప్పినారు వాళ్ళు లేకపోతే నాకు అసలు అది నొప్పి లేదు ఏం లేదు అసలు ప్చ్
వామ్మో
నాకి ఏం రోగం వచ్చినా అంతే ఏం నొప్పి ఉండదు ఏం ఉండదు రా కానీ వసు అవి ఎట్లా వచ్చుంటాయో ఏమో తెలిదు అసలు అర్థమే కాదు
కాదు అది మన గడ్డలు గడ్డలు అనిపిస్తదా ముట్కుంటే బయటికి
ఆహా ఇప్పుడు ఇప్పుడేమ అనిపియ్యదురా అప్పుడు అయిపోయింది కదా పోయినాయి అవి
అహ అప్పుడే అంటున్నా అప్పుడు అనిపించేదా అంటే మీ పిన్ని చూసింది కదా ఎట్లా కనుకుందా అని
అంటే ఉంటది కదా లావుగా కొంచెం
ఆహాహాహా అర్థమయింది లే
ఇంకా చూపించుకున్నా త మళ్ళా ఉమ్
ఎందుకో అమ్మాయిలకి అన్నీ
ఆ వాళ్ళయితే మంచిగా తినాలంటే తినే దాంట్లో మళ్ళ ప్రాబ్లమే లే అసలు అప్పుడైతే అసలు తగ్గని కూడా తగ్లేదు సిక్స్టీ ఉండేదాని సిక్స్టీనే ఉంటి ఎక్కువ లేదు తగ్గు తక్కువ లేదు ఇప్పుడు అంతే కడుపు నొప్పి అసలు పీరియడ్స్ వచ్చిన కూడా కడుపు నొప్పి ఉండదు
వా అట్లనే బెటరు వాణి నాకైతే ఇంక చుక్కలు కనిపితాన్నాయి మధ్యాహ్నం నుంచి తట్టుకోలేకపోతున్నా ఏడ్చినా గంటసేపు సనే ఉన్నా
నాకు అసలు ఏ అసలు నొప్పిదురా
నీదే బాగుందె
కాళ్ళు నొప్పిస్తాది అంతే ఎప్పుడన్న ఎప్పుడో అది నడుము ఎప్పుడన్నా అది అది వస్తున్న వస్తుందని చెప్పడానికి అంతే
ఓ
అట్లా మాత్రమే ఒక్కొసారి వస్తుంది అంతే ఇంగ లేకపోతే లేదు మళ్ళీ మూడు రోజులే ఐదు రోజులు కూడా కాదు మూడు రోజుల వరకే అయితుంది కరెక్ట్
ఓ వా అది కూడా పర్లేదు వాణి మూడు రోజులనే అవ్వచ్చు ఏం ప్రాబ్లం ల్య మళ్లీ రెండు రోజులు ఒక్క రోజు అంటనే ప్రాబ్లము ము
అ అ కరెక్ట్ మూడు రోజులు రా ము రోల్ కి అయిపోతుంది మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ అంతా ఏం ఉండదు మరి
ఉ మ్ సేమ్ నా కూడా అంతే
మ్ చూడి ఎన్ని అధ్వానం
అది కాదు కానీ ఇందాకా మధు ఫోన్ చేసినింది
ఏమంటా
ఇది అసైన్మెంట్ ఏమేం టాపిక్స్ అని అడిగిందా
ఉమ్
ఫెడరలిజం ఆఫ్ ఆడర్ ఫండమెంటల్ రైట్స్ అంటే అవునా నేను బుక్ లో ఫెడరల్ లిజం ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫెడ్రలిజం అని రాసుకున్నాను అదే రాస్ అను హా డెప్పింటె ఆ పిల్ల రాసుకున్న టాపిక్ పేరు ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫెడ్రలిజం అని రా సిందట అదే చాట్ జీ పీ టి కి నొక్కొని అ పిల్ల ట్వంటీ పేపర్స్ రాసిందంట్రా
ఆ సార్ అట్లనే చెప్పినడు ఆ రోజు
అట్లనే కాదు వాడు అట్లా చెప్పినాడు వాడు చెప్పడానికి రాలే
వాడు ఏం చెప్పినడు తెలుసా ఫిఫ్టీన్ పేజెస్ అన్నాడు ఫిఫ్టీన్ పేజెస్ అంటే ఎట్ల అనుకున్నావ్ పేజెస్ పేజెస్ అని చెప్పాలె పేపర్స్ అన్నాడు
పేజస్ అన్నడు
ఫిప్టీన్ పెపర్స్ ఫస్టు ఆ అదే పేజెస్ అని అడిగినమా పె అంటే పేజెస్ అంటె పెజెస్ కాదన్నాడు ఈ పిల్లనడిగితే పేపర్స్ అనింది ఫిఫ్ ఫిఫ్టీన్ పేపర్స్ రాయాలంట ఒక పేపర్ కి టూ పేజెస్ కదా
టెన్ పేజస్ రా ఫిఫ్టీన్ కూడా కాదు వాడు అనింది టెన్నె
పాపం మధు నా నేను అట్లే అనుకున్నా నాకు మళ్ళీ మీరు చెప్పినాకా తెలిసింది కాబట్టి ఇంక ఇంగా స్టార్ట్ చేయలేదు లే రాయడం
చెయ్యే రేపేనే సబ్మిషన్ ఒక ఒక సైడ్ ఒక సైడ్ వన్ పేపరు అంటే ఫోర్ పేపర్ లో అయిపోద్ది ఫోరో ఫైవ్ పేపర్స్ అయిపోద్ది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయిపోద్ది మా
ఎట్లా బేకారే కదా రాసా ఎంతసేపు లేర రాసి పడుకునేసె అంతే ఇగ మళ్ళ పొద్దున్నెలేసి పొద్దున్న లేసి అయిన రాయచ్చు నే
ఆ
ఖచ్చితంగా ఐదు లేకపోయినా ఆరు గంటలకైతే ఖచ్చితంగా లేసేమో ఇంగ
వా
అది అట్లా మెలుకు వచ్చేసుంది ఒక్కోసారి మూడు గంటలకి మెలుకువత్తది
వానా కూడా అంతే వాని నిద్దరలో మంచిగగుంటానూ న్ వచ్చేస్తది అయి నిద్దర్ రాదు మళ్ళీ ఎప్పటికో కాలేజ్ పోయటప్పుటికి వస్తది నిద్ర బా అనిపిస్తద్
ఆ పొద్దున అయితే ఇంకా చూడు ఎట్లోస్తుందో నిద్ర రాత్రి అంతా మేలుకొంన్డం పొద్దున గా అసలు లేయబుద్ది కాదు ఎంత లేదామనుకున్నా అస్సల రే విలా విశల్ మార్ట్ లో ఆ ఫర్స్ ఉన్నాయిరా నైంటి నైన్ రూపీసె టీషట్టు
వాహ్
బయ్స్ వైయితే గెర్ల్స్ వేమో తెలీదు చూడ్లే
ఆ బాయ్స్ వి
బాయిస్ వీ చూసినా అంటే బావా అడిగినాడ్ తీసుకోని రమ్మని డబ్బులు ఏసినాడ్లే వేరే వేరే బావా అమరేసన్ తీసుకొచ్చినా ఈ రోజు ఇగ పోయి అరే నలుగరున్నా నలగర్లో ఒకరు
అయ్యా వ
హే హ్ మామూలుమాట్లాడేది నేను ఒకర్ అంతలే ఇప్పుడు అవినాష్ తో ఒకటెలే మాట్లాడేది ఎవరితో మాట్లాడినింగా ఇంకో బావకి పెళ్లికుదిరింది
ఊహ్ ఎప్పుడు వాని పెళ్లి మరి
పెళ్లిఎప్పుడు తెలీయదురా ఈ రోజు ఇంకా అంటే పోయేసి ఓస్తారు కదా వాళ్ళిం
ఆ ఓలిగా తింటానికి లేపోతే పప్పనం తిడానుకో
ప్పనం తినడానికి అది అయిపోయిందంట మళ్ళీ వాళ్ళు ఓస్తారు కద తినడానికి మళ్ళీ వాళ్ళు రావాలి ఇంకా వాళ్ళు ఓస్తే
వీళ్ళు నచ్చిందంది కాబట్టి వీళ్ళు తినడానికి పోయినారు తే వాళ్ళు వస్తారు తినడానికి నచ్చితే తినడానికి వస్తారుగా
ఆ
అట్లానేనా
అ ఏమో అనుకుంటా అంటే ఈ దండలు మార్చుకునే అది అయిపోయి ఏదో దండలయితే ఏసినార్రా
మార్చుకుంటరు తర్వాత పప్పన్నం తినడానికెల్తారా ఏమో లే నాకేమ్ తెలిదు అసలు దాని గురించి వాహ్
ఇంక అంటే ఎంగేజ్మెంట్ ఇప్పుడు కాదు ఇంకా కొన్ని రోజుల్ తర్వాత వాళ్ళు ఓచ్చి పోయినాక మళ్ళీ ఉంటాదేమో ఎంగేజ్మెంట్
హ్మ్
బావుంది అమ్మాయ్
అవునా నేన్ అదే అడుగుదాం అనుకున్న బాగుందా అని
ఉహు బాగనే ఉంది హమయ్యా ఒక కాల్ అయిపే ఇంకా ఇంకా ఎన్ని కాల్స్ మాట్లాడదాం.
ఇంకా మూడు మూడు మాట్లాడుకోవాలవాని ఇంకా
మూడు మూడు ఆ
అవునా అంతే కదా రెండు మాట్లాడుకున్నాం బాయ్ బాయ్